హలో హాయ్ అండి
నమస్కారం అండి
ఏం లేదండి ఖాలీ మీరేం చేస్తున్నారు
మేమ అండి ఇప్పుడే కరుపానికి వెళ్ళొచ్చామండి
కరుపం దగ్గర ఏం
చేపల గుంటా అన్ని తీస్తున్నామండి రెండు మీటర్ల వేడల్పు రెండు మీటర్ల పొడవు అర మీటర్ లోతండి పదిమంది మండి సభ్యులం
ఎట్లా అంటుంది
చాలా ఎండ కొడతదండి
ఫుల్ ఎండగా ఉందా
అన్నం కూడా అక్కడికి తీస్త కెళ్ళి తినాలండి వాటర్ అన్నం
బాగా ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంది
అవునండి
కొంచెం చలి ఎంత గనం వచ్చిందో ఇప్పుడు ఎండ కూడా అంతగనం కొడుతున్నది
అవునండి చలీ కంటే ఎక్కువ కొడుతుందండి ఇంకా రాను రాను ఎండ ఇంకా ఎక్కువ కొడతట్టు ఉందండి
మీకు సిటీ కల్చర్ ఇష్టమా విలేజ్ లో ఉండడం ఇష్టమా
ఇలో ఉండడమే ఇష్టం అండి
విలేజ్ లో ఉండడమే ఇష్టం. అంతా సిటీలో బిజీ లైఫు.
సౌండ్ పొలూషన్ ఏర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అన్నిటికి లాసే అండి. కాకపోతే సంపాయిచ్చుకొలంటే సిటీల్లో లే గానీ
సిటీలో ఉండాలి అంటే అంతకనం ఖర్చు అంత సిటీ మందం ఖర్
ఉండాలి ఏవైనా అక్కడ సంపాదించే వాళ్ళు ఎక్కువ ఉండాలి. ఖర్చు చేసే వాళ్ళు తక్ ఉంటనే ఏమన్నా మిగుల్తాయండి. ఇక్ కనైతే మనకు అన్ని విధాల బెనిఫిట్ అండి. కూరగాయలైన ఫ్రీ స్వచ్ఛమైన గాలి స్వచ్చమైన నీరు నైట్ పూట షు శబ్దాలు ఎక్కువ రావు. ఇట్ ఇట్లా అన్ని పిల్లలు గిట్లా గేమ్స్ ఆడాలన్నా చాలా ప్రశాంతంగా మంచుగ్ ఉంటాదండి.
పక్కన నుంచి మాట్లాడుకోవడానికి ఉండదు. ఓ ఫేసులు జుస్ కోవడానికి ఉండదు సిటీ కల్చర్ లో ఇక్కడైతే ఊర్లో అయితే అందరం. అందరం ఒక లాగ్ ఉంటాం. ఎవరి ఇంటికాడ ఏమైనా ఇంకొకరు వస్తారు వాళ్ళతో మనం మనతో వాళ్ళు షేర్ జేసుకోవడం అవును ఏవున్నా షేర్ జేసుకోడం హెల్ప్ ఏసుకోడం. ఇవన్నీ ఉంటాయ్ సిటీ కల్చర్ లో అదేమి ఉండదు. ఎవరి లైఫ్ వాళ్ళదే బిజీ లైఫు. పోవడం రావడం, పోవడం రావడం, తినడం పడుకోవడం అదేప్ పనిగా ఉంటారు వాళ్ళు
అవునండి.
హుమ్ ఊర్లో ఉండమే బెటర్
అవునండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ బెట్టనా పథకలకు నేను కూడా అన్నిటి
పల్లెటూరులోనే ఉంది. ఏమైనా వర్క్ ఏసుకోడానికి గనే ఏదైనా సరే పల్లెటూరులోనే మంచిది.
ఊర్లో ఫెస్టివల్స్ బాగా జేసుకుంటారు. సిటీలో ఏం ఫెస్టివల్స్ జేసుకోవడం అది ఇది. ఏముండదు.
అవున్
కోలాగే బిజీ లైఫు
పండుగ లైఫు అలానే ఉంటది. ఉత్తప్పుడు కూడా అలానే ఉంటదండి సిటీలో.
అవును ఎప్పుడు ఒకే లాగా బిజీ లైఫ్ లో ఉంటారు.
ఇక్కడ ఏదైనా పండుగొస్తే పల్లెటూరు లో రెండు మూడు రోజుల కాంచి ఆరుబాట ఉన్ టది అప్పలు జేయడానికి హోగర్క్ ఒకరు హెల్ప్ జేసుకోవడం. పప్పులు ఎండ బోయడం, బియ్యాలు ఎండ బోయడం. గ్రర్యాదరింగ్ ఆ నీవ్ నాగ్ జేయ్ నీక్ నేన్ జేస్తా అని అట్లా చాలా బావుంటది కదా ఆ పల్లెట్
ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం మీకు
ఎక్కువనండి బతుకమ్మ అండి. దసరా, బతుకమ్మ.
ఉ బతుకమ్మ అయితేనే అందరు వస్తరు. మంచిగా గేమ్స్ ఆడుకున్నట్టుగా
కాదండి. చిన్నప్పుడు అలానే ఆడుకునేదండి, తొమ్మిది రోజులు ఆడేదండి. బతుకమ్మ ఎంత బావుండేది పాటలు వాడిపేనే డీజేలు సాంగ్స్ గానీ అప్పుడు సొంతంగా పాటలు వాడి.
పాటలు పాడుకుంటూ కోలల్ కోలాటం ఏసుకుంటూ మంచిగా చేసేవాళ్ళు ఊయల్ ఇప్పుడు అవన్నీ అయిపోయినయ్ అంత ట్రెండు.
ట్రెండ్ బతుకమ్మకు అవే సాంగ్స్, పెండ్లిన్లకు అవే డాన్స్ బర్తుడేలకు అవే ఏ పాటలు ఆఖరికి బోర్డడేమాక్ కూడా అవే పాటాలండి ఉహ్ దానికున్న వాల్యూ అనేది వొతుంది గదా. ఆ స్వేషల్
హమ్మ
ఆడుకునేదండి మేము చిన్నప్పుడు
బొడ్డమ్మ కూడా చేసేవాళ్ళ ఎట్లా చేసేది ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వరకి
మంచిగా ఫస్ట్ రోజు అందరు తలస్నానాలు చేసి ఎంతమంది ఆడాలనుకున్నారో అంతమంది గ్యాదర్ అయ్యేది మన కూర్చునే చెక్క పీట ఉంటది కదా దాని మీద ఎర్రమట్టి తెచ్చి పుట్టమన్ను తొమ్మిది స్టెప్స్ రౌండ్ గా ఎయ్యాలండి ఒక స్టెప్ బై ఒక స్టెప్
మేము కూడా ఇక్కడేసాం
ఆ రాగిశెంబు పెట్టి అందులో కుడకత్ పోక కజ్జూర జాకీ ముక్క పెడతామండి గౌరమ్మ పసుపు ముద్ద చేసి
హ్మ్
అట్లా తొమ్మిది రోజులు ఆడతామండి తొమ్మిది రోజులకు తొమ్మిది ప్లస్
కల్స్ క్లిక్ లడ్డు పాప క్ల కల్స్ క్లి క్లిక్
ఓకే అయిందా అండి
ఓకే
ఇగ ఫుల్‌ గా పండుగ ఎంజాయ్ ఇవన్నీ చేసుకొ అన్ని పండుగలు చేసుకొనిపోండి నా తరపున
ఫుల్ హపీగా కుషితోని బ బన్ తల బైక్ వస్తాంటే చూడకుండా వస్తాంది ఫోన్ పట్టుకొని సంతోషంగా
ఇగ మంచిగా చేసుకోమనండి
ఫుల్లుగా చేస్తది ఇప్పుడు ఇంగా
ఆ
చేసుకోవాలి ఒకరు చేసుకోని నేను నిన్న చాలాసేపు ట్రై చేశాను ను కానీ ఇంక రాలేదు ఎందుకో మరి
నాకు మొన్ననే వచ్చిందండి మొన్న రాగానే ఇక కరువు పని పోయిరాగానే మొదలు పెట్టానండి
నాక్కూడా ఎమ్మటే వచ్చింది ఆమెకే ఎందుక్
నాక్కూడా ఎంబటెం రాలేదండి వాళ్ళు ఒక రోజు చేస్తే సాయంక్ నాకు తెల్లారే మధ్యానం వరకు వచ్చి
నాకు వెంటనే వచ్చేసింది కానీ ఆమెకి కొంచెం ట్రై చేశాను కానీ ఆమె అన్ని ఏదోదో నొక్కుకుంటూ వచ్చేసింది
అట్లనా నేను ఏది నొక్కలేదండి ఎందుకంటే దాని గురించి మనకు తెలువనప్పుడు మనం చెయొద్దు కదా
ఏదో ఏదో నొక్కేసింది అట్లా కూడా కొంచెం నాకు తెలియలేదు ఆమె నొక్ క్కడం వల్ల మళ్ళీ ఏంది నొక్కితే ఏమైత్ తదో అనేసి నేను కూడా వదిలేశాను కదా మళ్ళీ ఈమే చేసింది నా సెల్ కరాబ్ చేసింది నా పైసలు పోయినాయ్ అట్లా ఇట్లా వామ్మో పెద్ద టార్చర్ అది ఇంక్
అవును
మ్మ్ లాస్ట్ ఇయర్ మా ఇంటి ముందు కూడా బతుకమ్మ గొడ్డమ్మ వేస్
ఆడార అండి మీరు
లడ్డు పాప మట్టి తీసుకొచ్చి కొబ్బరికాయలు కొట్టుకొని పుట్ట దగ్గరికి ఏళ్ళి తీసుకొని వచ్చేశారు వచ్చి ఆమె చేసింది వాళ్ళకి అక్కడ పెట్టడానికి రాగి చెంబు మా ఇంట్లో నుండే ఇస్తాను త్రీ ఇయర్స్ నుండి
అవునా ఏం కాదు పుణ్యమేలేండి మంచిది దేవుని కిస్తే ఇయ్యాల రేపు మనుషులు చేత్తేనే పోతుంది కాని అండి జంతు వులకే ఎవరైనా ముసలి వాళ్ళకో ఇట్లా దేవునికి చేత్తే ఎప్పటికి పోదండి ఆ సాయం దే రూపంలో మనకు వస్తది
రూపంలో చూపిస్తది
హు
అయితే ఇగ చేసాను ఇక నైన్ డేస్ మంచిగా
హు ఎంజాయ్ చేశార
మళ్లేసుకున్నాం వేసుకొని బాక్స్లు తీసుకొచ్చుకొని బాక్స్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం ఏమన్నా ఫెస్టివల్స్ అయితే వా ళ్లు వీళ్ళు వస్తే మొన్న దసరాకు కూడా పెట్టామ్ సంక్రాంతికి పెట్టుకొని డ్యాన్సులు ఎశారు
హ్మ్ ఇవి ప్రసాదాలు చేసారండి రో ఫస్ట్ రోజు రొట్టే రెండో రోజు
ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిగా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసు కొచ్చ్చారండి ఇక ఆ అందరు కలిసి చేసాం అందరం కలిసి ఒకే దగ్గర చేసాం
మేము అలా కాకుండా అది రోటీని ఎవరైనా చేస్తారని రకరకాలుగా ఒకరు గులాబ్ జ్యాములు ఒకరు బనానా ఒకరు పులిహోర ఒకరు పాయసం ఒకరు సేమ్యాలు ఒకరేమో ఫ్రూట్స్
అట్లెం చెయ్యరు
ఒకరు దానిమ్మకాయలు ఒకరు అంగురాలు అట్లా తెచ్చారండి స్వీట్స్ ఒకరు మైసూర్ పాకులు ఒకరు సోన్ పాపుడీలు అట్లా ఎంత మందో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ థర్టీ ఫైవ్ మెంబర్స్ తో ఉంటే అందరు మనిషి ఒక తీరిగి వచ్చారండి
మా దగ్గర అట్లే ఏం చేయరండి లాస్ట్ రోజు అ స్వీట్ చేస్తారు పులిహోర లడ్డు చేస్తరు చేసిన తర్వాతకి కొన్ని దేవునికి అక్కడ పెట్టేసి మనిషికో మనిషికి కొన్ని తీసుకెచ్చుకుంటారు పులిహోర లడ్డూలు స్వీట్ సేమ్య చేస్తారు
హ్మ్
అవి తీసుకొచ్చుకుంటారు
అవునండి అది ఒకసారి మళ్ళీ యూనిఫామ్ వేసుకున్నారా అండి అందరు సేమ్ కలర్ అని
యూనిఫామ్ ఏమి తీసుకోలేదండి ఇ అంత పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ అలా పాప నేను కొంచెం చెప్పడం వల్ల వాళ్ళు వీళ్ళ ఒ వస్తారు అంతేగాని ఇటు సైడ్ ఇక్కడ లేదు కదా వచ్చేవా ఈసారి చెయ్యాలి యూనిఫార్మ్
పోయిన సారి అయితే ఎల్లో చేసాం మరి ఈ సారి ఇట్ల పోయిన సారి గ్రీన్ అండి నెమిలిపింఛం గ్రీను నిండు ఈసారి ఎల్లో వేషారు మరి ఇప్పుడు ఇగ
మాకు అదేం చేయలేదండి అన్నీ ఇకో ఎవరి శారీస్ వాళ్ళే కట్టుకున్నారు
ఆ అండి
వెళ్ళారు ఎవ్వరి సారిీస్ వాళ్ళే కట్టుకొని వెళ్ళారు అట్లా యూనిఫామ్ ఏమి తీసుకోలేదండి
మేము ఎల్లో అంటే మేము కూడా ఏమి తీసుకోలేదు ఇంట్లో ఉన్న ఒక ఎల్లో కలర్ అందరు కట్టుకరవాలి డ్రెస్ ఉన్న వాళ్ళు డ్రెస్ శారీస్ ఉన్న వాళ్ళు శారీస్ అని చెప్పుకున్నాము ఎవరికి ఎల్లో వాళ్ళు తెచ్చుకున్నారు కట్టుకున్నారండి
ఇంకా ఇంకేం ఫెస్టివల్ బాగా చేసుకుంటారు
హోలీ బాగా ఎంజాయ్ చేశారా అండి మొన్న
హోలీ అసలుకి ఏం చేయలేదండి టూ డేస్ అని చెప్పారు కదా ఏ రోజు ఇటు సైడ్ ఆడడానికి కూడా కూడా ఎవరు లేరు సపోర్ట్ చేయడానికి
అవునా మేము ఫుల్ ఫుల్ గా ఎంజాయ్ చేసామండి
నాకు తెలీదు అసలు చెప్ మా సిస్టర్ కూడా కాల్ చేయలేదు చేస్తే వద్దాం అనుకున్న అటు సైడ్
అవునా మీ సిస్టర్ కకి వెళ్ళారు అటు వెళ్ళారు అటు చాలా మందికి కొట్టామండి అక్కడ దాకా వచ్చారు
చెప్తే నేను వచ్చేదాన్ని ఎవరుగా ఆడు చేతున్నన్నారుని తర్వాత స్టేటస్ చూశాను చూసి అబ్బా బాగా ఎంజాయ్ చేసుకున్నారు కదా చెప్తే నేను ఇక్కడ వెళ్ళలేదాని అనుకున్నాను
చాలా చాలా ఫైవ్ ఫోర్ గుడ్ల అండి ఒక్కొక్కరికి ఇలలా పగిలినయ్ ఇది మేము పెళ్ళగాక ముందుకు ఎలా ఎంజాయ్ చేసామో మళ్ళీ ఈ సంవత్సరం అట్లా చేసామండి
ఇంక ఎన్ని కాల్స్ ఉన్నాయి
నాయి ఇంకా టూ ఉంటాయండి ఇది అయిపోతే
ఎన్ని కాల్స్ చేశారండి నా దగ్గర నుండి
ఆ ఆ
ఎన్ని కాల్స్ చేసారు ఇంకా ఛాయిస్ ఉందా ఏమన్నా
ఆ ఇంకా టూ కాల్స్ చాయ్స్ ఉందండి
చేసుకుందామా మళ్ళీ
ఆ చూడాలండి ఇక టైమ్ బట్టి ఫ్రీ అయ్యాక చేస్తానండి
రేపు చేద్దాంలేండి
ఆ రేపు అయితే రేపు ఆ ఇగా నైట్ మల్ పిల్లలందరూ తిన్నాక పడుకుంటే ఫ్రీ తిన్నా ఏం లేదు పడకున్నా పడుకోకున్న చూస్తా నీకు నేను చేస్తే ఫోన్ చేస్తా మీరు చేస్తతే నాకు ఫోన్ చేయండి
ఆ ఓకే అండి బాయ్
ఆ బాయ్ అండి
నెక్స్ట్ కాల్ లో కలుద్దాం